ఆ వినిపిస్తాంది అక్క ఏం చేస్తనారక్క బాగున్నారా,
సమీర్పన్నార
ఆ బాగున్నాం అక్క ఏం చేస్తన్నారు
అదే ఆటలు పడుతంటే ఊరిక వచ్చినామా
ఆ ఈరోజు సండే కదా మళ్ళీ ఈరోజు రిటర్న్ అయితారా ఎట్లా అక్క ఆ రే మళ్ళీ డ్యూటీ ఉంది కదా భావకి టిఫిన్ యేం దిన్నారక్క
మిరపకాయ బజ్జి మ్మ్ మీకేం చేసినారు అక్కడ.
ఇక్కడ యే పాస్తా లె పాస్త లెక్కనే ఒక చిన్న స్ప్రింగ్ లా ఉంటది చూడండి అక్క, దాని పేరు ఏమంటరో తెలియదు.
ఓ అవునులే
అది జేసారక్క టిఫెన్ దోసె తిందామనేసి అస్సలు బాగుండదక్క ఏ యేం బాలేదక్క అస్సలు అబ్బా, ఏం టీ దాగినాము మళ్ళీ బయటి వయి దో స తి ఆ దో ఎట్లా చేసని ఎ దో మనం అట్లీస్ట్ మన సైడ్ ఎలా ఉంటంటే ఎ వేసిన తర్వాత గింటెతో అంటారు కదా వీళ్ళు గు ఎగ్గు వేసి చేత మొత్తం త మీరుపినాడయిప్ప బ చూడగానే తినుముది కాలేనక్క నాకు అసలు అది మళ్ళీ అది వేసిన తర్వాత మన సైడు అది ఎరగడే కారంమేస్త
అవును లేదంటే ఉర్లగడ్డ పల్లెం మన్న చెస్తారు
హ ఇడైతే అది కారం ఉంటది కదా కారం మొత్తం మొత్తం చల్లినాడు దోశ మీద ఆ ఎగ్ మొత్తం చేత్త్త అంత అనే సి ఏ కారం అంతా చల్లినాడు పేపర్ స్ప్రే అదే ప సప్పర్ పడరు కారము
ఆ
అవ్వ దేవ్డాగి దోస అనుకుంటమ్వ
హ
ఎట్లో అంత దూరం ఏం అదల కండ చూడగానే తిినబుద్ది కాల అసలు ఆ చేతితో ఎగ్గునిట్టి త అన్నాడు అయిపో ఒకేసారి మన సైని కంటే దారుణంగా ఉంది ఇక్కడమ్మా
ఇది ఇరోజు సండే ఫ్రీనా మూవికి డ్యూట్
లేదాక్క ఆఫ్టర్నూన్ షిఫ్ట్ తెల్లాల నిన్న హాలిడే ఉండింది ఈ రోజు హఫటర్నూన్ షిఫట్ ట్వెల్వ టెన్ కలా బయలే బస్సు వల్ ల బస్ లో ఉండలో
నేను నిన్న నైటే మాట్లాడదాం అనుకున్నా గాని ఇంక కుదరల
నేను కూడా అక్క అసలు మాట్లాడాలంటేనే ఆ ఇంకా ఏదో అస అసలు ఈ రోజ అయితే నిద్దరే రాలేదు నిన్న ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాక నిద్రపోయినా నైట్ మళ్ళ టెన్ థర్టీ క నిద్ర వచ్చే చేసి నిద్రపోయినా చీకట్లో త్రీ థర్టీ క అస్సలు నిద్ర రాల గిల్ల గిల్ల కొట్టుకున్నాయి కాగాని మళ్ళీ బట్టలు వాష్ చేసుకొని అట్లా ఇట్లా రొండుసేపు మాత్త ఇరిగి అప్పలా ఫుడ్ ఆక లయాత్ తంది తినక అ నైట్ స్టిఫ్ వస్తే మార్నింగ్ తినము ఆఫ్టర్నూన్ తినము అట్నే పస్తు పడుకోంటాం రాకిలు కూడా గుర్తుకు రాదు ఉ
నైట్ టైమ్ అయితే ఏమ అనిపించదు పాగలయితే ఇంకా ఆకలిైతండి ఎక్కువ
హ కానీ ఇం అంత పద్దుని లేక చలకల ఫుల్ ఆకిలి పొద్దు పొద్దుని ఆడ తింటా స్నాక్స్ అని తినలేదు హ
అ హ మరి ఈ రోజు ఏం తం లేదా ఈ రోజేం సండే కదా మరి నాన్ వెజ్ అట్ల ఎం పేట్రా
పెట్రాక్ ఒక ఎగ్ పెడతారు నాన్ వెెజ్ అంత మంది యాడ పెడతారు
ఆ
ఓయమ్మో చాలా మంది వింటారు
అవునులే
మంది అసలు అంతమంది ఉంటారు ఏ ఇంకా చికెన్ పెడితే అంతే ఇంకా ఎందుకంటే ఫుడ్ అన్లిమిట్ డక్క ఎంతైనా పెట్టించుకొని ఎంతైనా తినొచ్చు ఏమ అనరు అట్లా ఇంకా చికెన్ పెడితే అన్లిమిటెడ్ అని ఇం పథ్యం కులు పోతాం కదా ఆ అందుకనే పెట్టారు ఇక్కడ హ ఫోన్ చేసారు అక్క
ఎవరికి
అవును నాకివ్వు చే మాట్లాడారా పెద్దమ్మ
న ఊరికి ఫోన్ చేయలే
ఆహా ఉమ్ ఆ పిల్లలు అందుకు బాగున్నారా అక్క వాళ్ళు అన్నా
ఉమ్ బాగున్నారే ఉహుహు నీకు పిన్ని బాబాయే నా
పిన్ని బాబాయి ఆ ఆ పిన్ని బాబాయి వానాల ఇప్పుడు వచ్చినప్పుడు చూసినాం అక్క అసలే చూడలేదు వాళ్ళని
నే స్టేటస్ లో పెట్నా చూడు ఫోటోలు
క పిల్లలు
అదీ అం అంత పెద్దగా ఏం లేదు చిన్నగానే ఉన్నారు ఉమ్ లావు కాలేదు వాల్లు ఇంకా ఉన్నార పిల్లలు
వాళ్ళ నాన్న యాడ లావు ఉన్నారు ఆయక్క యాడలా ఉంది ఆ పిన్ని ఆ బాబాయ్ వాళ్ళు సన్నగనే ఉన్నారు ఆ పిల్లలు అట్లే ఉన్నారు ఉమ్
అకా బ
ప్ ఇప్ప్ వొచ్చినారా అక్క పిన్ని అ బాబాయ్ బ్యాంగ్ళూర్లో ఉన్నార్ గదా.
చ్చినార
ఊహు
లే
మళ్ళి ఈ రోజు మీరు ఈవ్ ఈవ్నిం. కేమన్నట్ల బయల్దేర్తారా.
ఉమ్ ఈవినింగ్ బస్సు ఉంది పోతాం
హహా బైక్ లో కదక్క ఇప్పుడు వచ్చింది మీరు దగ్గర దూరమా అ ఆ అవునక్క ఉమ్ అవుండి ఇంత దగ్గరయితే ఇంకేముంది ఎండలు అసలు మాకు ఇక్కడ మేము పోయి వస్తాం కాబట్టి అంత ఎండగా ఏం అనిపియ్యలే బయట
ఔన్లే ఈ ఎండలెక్కువున్నాయ్ గదా ఇంక జర్నీ జేయడం అంటే కష్టం బైక్ లోండి.
అ ఔనక్క నిజంగనే హుమ్. అదే బెస్ట్ ఎలాగో ఇబ్బుడు ఫ్రీ బస్. తె గదండక్క
ఆ ఫ్రీ బస్సే ఉమ్
ఇక్కడ ఫ్రీ బస్సు లేదక్క టౌన్ సిటీ బస్లోనె టౌన్. అంటే ఇక్కడ ఈ సైడ్ నేనున్న సైడ్ సిటీ బస్సులనే ఉంటాయా టెన్ రుప్. పీస్ ఫిఫ్టీన్ రుపీస్ ట్వంటీ రుపీస్ ట్వంట్వీ రూపీస్ గూడుండదు టెన్ ఫిఫ్టీన్ రు. పీసు
ఔన్లే
మ క్ గాదసలు ఇక్కడ ఫుల్లుగు బస్సులల్లో సాంగ్స్ ఫుల్లు మసల్ ప్రత్ తి బస్సులో స డక్కు అట్లుంటద్ జూడు. స్పీకర్లు బస్సులో ఖచ్చిద అండ మనాంధ్ర బస్సుల్లాగ్గాదు ఇ.
అవునులే హమ్ ఆహా హమ్
డైరెక్ట్ వాళ్ళ ఊరుకి బస్ ఉందా అక్ అక్క
సున్నీ అంటే వేరే ఊరిది బస్సు వీళ్ళ ఊర్లో వీళ్ళ ఊర్లో అప్ ఆపుకొని వెళ్లిపోతది
అహా ఆ అ ఆ హా.
పొద్దున్నే
ఆ అట్ల ప బస్సులు కొ పల్లెవెలో కొంచ్. తం తక్కువ క అంటె తిరగడం తక్కువ. ఉమ్ ప్యాయ్బెయ్ందక్క యాటన్.
హ్మ్ అది కోసినారు ఇంకా వండుతున్నారు
ఆహా హమ్ ఆ నార్ అంటే ఉగాదికి నార్మల్గా ఉగాది కనిపెట్ న్నారు ఎంటే లేదంన ఎంట్రికల లేక
అట్లే ఏం లే మామలు ఉగాదికి నీ య్యల్ ముందుగానే అనుకున్నారంట ఇంకా అది ఫెస్టివల్ తర్స్ డే పడింది ఇగిదా
ఆ ఆ
ఫ్రైడే సాటర్డే తిన్నారు నాన్ వెజ్ అనేసి ఇంకా సండే పెట్ న్నారు
హా ఆ
ఒకే
అవ్వ తాత వోస్తున్నా రక్కా
ఆ
అవ్వ తాత వచ్చినారా
లేదు లేదు వాళ్ళు ఊరికి పోయినారు
ఉహ ఆహా వాళ వాళ ఊరాయి ఆహా ఆ ఆ ఆత ఆత
వాళ్ళిద్దరు అక్కడే వినారు.
ఆహా త ఆహహ
అ
ఉహు ఆహా అందులే అందరు ఒక సైడే పోతే ఇంకా వాళ్ళు కూడా పలిసినారు కదా హమ్
ఇంకేమి
చెప్పాలక్క ఇంకేమన్నా రాలేదక్క యార్ నాసలు ఫెస్టివల్ రోజు కూడా షిఫ్ట్ కి పోయినం నైట్ షిఫ్ట్ మార్నింగ్ ఆడ ఫస్టివల్ గుడికి పోదాం అన్నగానీ ఇంగొ వచ్చినాము అలసట, చ్ ఇంగ పడుకున్నాము.
చిలం మోతుంనప్పుడు
అవునా అక్క చెప్పినట్టే గుర్తుందె కు నేను బావకూడా చె
అవునా నాతో అన్నింల, నాతో అనింటె నేను వచ్చేదాన్ని అ
ఆ అక్క్ ఇంత దూరం వస్తారక్క ఆహా ఔన కా ఈసారిఒ, ఈసారి మళ్ళీ పోదాంలే అక్క ఔనా ఎక్కడక్క
ఉ గుజరాత్
ఉ అక్కడ ఉస్ టెంపుల్ సు ఉంటాయాక్క
ఆ ద్వారకాలో ద్వార్ ఏకాదీశు టెంపులుంది, జ్యోతిర్లింగముంది, ఎ నాగేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ జ్యోతిర్లింగం, ఆరుక్మిణీ దేవి మందిరము, బేడ్ ద్వారక ఇంక ఇవన్నీ చూసుకొని రావచ్చు. ఉ అ
బాగా మంచిగా ఎంజాయ్ చేసాండి అక్కఖాయి అక్కడ టెంపుల్స్ అంతే అంటే ట్యూరిస్ట్ ప్లేసెస్ ఏమన్నా ప్లేసెస్ ఉంటాయమో అనుకున్నా టెంపుల్స్ నాకు తెలీదుక్క అంటే ఇప్పుడు చార్మినార్ అలా ఉంది కదా అట్లా ఏమ ఆ ప్లేస్లు అనుకున్నా అట్లా దేవున్ ప్లేసెస్ అని తెలిదు నాకు గుజరాత్ లో
దన్నగ
అ
ఇకా అదు పెడుతుదయా పోట్దు అడ్బ మాకు పనిమింది మనార రాలత్తా రాాలత్తా రాలత్త అందుకే నేను సంత కడల అమ్మనే దైమ్మా ఆ సరే